వినిపిస్తుందా
ఆ చెప్పండి
అవును మన సినిమా స్టోరీ ఎలా ఉండాలి
యువతికి కనెక్ట్ అయ్యేలా ఆ లవ్ ఎం ప్లస్ ఎమోషన్ల్ స్టోరీ అయితే బాగుంటుంది ఈరోజు స్ట్రగుల్ చూపిస్త ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది.
క్యారెక్టర్స్ ఎలా ఉండాలి
హీరో సింపుల్ గానీ స్ట్రాంగ్గా మైండ్ ఉండాలి హీరోయిన్ క్యూట్ కాన్ఫిడెంట్గా ఉండాలి.
విలన్ కూడా పవర్ఫుల్ గా ఉండాలి
షూటింగ్ ఎక్కడ చేద్దామంటారు
కొంత భాగం సిటీ లో కొంత భాగం విలేజ్ లో చేస్తే బాగుంటుంది
విజువల్స్ బాగుండాలి చూడండి మనకి ఎలా ఉండాలంటే ప్రతి షాట్ ఆడియన్ సి ఇచ్చి పడేయాలే ప్రతి సీన్ అనేది ప్రతి సీన్ క్యూరియాసిటీ
ప్రతీ సీన్ ఎలా సూట్ చేయాలి
ఎమోషన్ సీన్స్ చాలా క్లోజ్ అంటే ఐస్ అంటే ఆ లిప్ మొమెంట్ ఐస్ ఎమోషన్ సీన్ లో బాగానపడాలి ఎందుకంటే మనం దాని నుంచే పోట్రే ఏస్తాం అన్నమాట
కెమెరా అంగీల్స్ కూడా ముఖ్యం కదా
అయ్యో కెమెరా యాంగిల్స్ లేకపోతే యాక్చువల్ గా కే కెమెరానే చాలా అంటే దర్శకుడు ఎంత పాత్ర పోషిస్తాడో కెమెరా మాన్ కూడ అంత పాత్ర పోషించాలి దర్శకుడు మైండ్ లో ఉన్నది స్క్రీన్ మీద కనపడాలి అంటే కెమెరామెన్ పాత్ర చాలా అవసరం చాలా ముఖ్యం కూడా
జ్ కేట్లా ఉండాలి స
చాలా ఎమోషనల్ గా సీన్ కి సాఫ్ట్ మ్యూజిక్ యాక్షన్ ఫస్ట్ బీట్ ఉండాలి
పాటలు కూడా బాగా హిట్ అవ్వాలి
అవును కొన్ని కొన్ని సార్లు మన ప మన కథ నా జనాాలనికి నచ్చినప్పుడు పాటల వల్ల కూడా సినిమా హిట్ అయ్యే చన్ న్స్ ఎక్కువుంటాది
మ్ మ్ యాక్టర్స్ నుండి ఎలా పర్ఫెక్షన్ తీసుకోవాలి మనం
ముందుగా డెమోషూట్ లోకి వెళ్దాం ఒకటి రెండు మూడు సార్లు డెమోషూట్ చేసి వాళ్ళు మనం మనం అనుకున్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేయగలుగుతున్నారు ఆ ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఇమిడిపోతు న్నారని మనకు అర్థమైతే మనం ఇంకా ముందుకెళ్దాం
సిఫార్సు లు కూడా అవసరం గదా ఓకే రిలీజ్ అండ్ ప్రమోషన్స్ ఎలా చేయాలి మనం ఎలా ప్లాన్ చేయాలి
రిలీజియన్స్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరల్ మీడియాలో ఒకప్ ప్పుడు డిజిటల్ మ అంటే ఒకప్పుడు టెషనల్ార్కెట్ డిజటల్ మార్కెటింగ్ రెండుండే ఒకప్పుడు ట్రేషనల్ మార్కెటింగ్ ఉండేది ఇప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ ఉంది ఎలా అంటే ప్రతి చిన్న పిల్లాడు నుంచి పెద్ ద్ద తొంభై ఏళ్ళ వృద్ధుల వరకి ఫోన్ చూడని వాలంటు ఉండరు మన సినిమా ప్రతి ఒక్కరికి చ్ మన సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరికి చేరవేయాలి అంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇష్టంగా చూస్తుారో అందులోకి మనం వెళ్ళాలి అన్నప్పుడు మనక్ కి మనం మేమ్ పేజెస్ గనీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫయన్సెస్ గానీ వాళ్ళ సహాయంతో వాళ్ళతో ప్రమోషన్స్ చేయించి ప్రతి ఒక్కరి దృష్టికి మనం మన సినిమా నిజం తీసుకెళ్లాల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఉంటుంది
మొత్తం సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలైతే
అవును సార్ స్టోరీ ప్ర్లెస్ ఎమోజన్ ఎమోషనల్ విజువల్స్ కంబైన్ సర్ సక్సెస్ అవుతుంది స్టోరీ
ఉ నా కొత్త సినిమా గురించి సీరియస్ గా ప్లాన్ చేయాలి స్టోరీ సింపుల్ అయినా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వాలి
అప్పుడు స్టోరీ సింపుల్ అయిన ఆడియన్ క్ బాగా కనెక్ట్ అవ్వాలి అంటే స్టోరీ అనేది నచ్ చురల్గా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒక మధ్యతరగతి అబ్బాయిని తీసుకుంటే జనరల్గా మనం మన ఇంటి పక్కల మన ఇంటి ముందో లేకపోతే మనం చూసి జనరల్ మధ్యతరగతి అ అబ్బాయిల జీవితాలు ఎలా ఉంటాయో అలా తీసినప్పుడు స్టోరీ సింపుల్ గా ఉన్నా ఇది మా స్టోరీ కదా మా మాకు దగ్గరగా ఉందని ఈ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు అనమాట రియాలిటీ రియలిస్టిక్గా ఉన్నప్పుడ్ స్టోరీ సింపుల్ గా ఉన్నా సరే రియలిస్టిక్ గా ఉన్నప్పుడు ఆడియన్స్ చాలా ఈజీ కనెక్ట్ అయితర్ కోరికనే దానికే మనం ఇంకోటి మన ఎమోషన్ మీద బాగా ఫోకస్ చేస్తే బాగుంటుంది
మ్ కీరోల్ సాధారణంగా ఉండి ఉండాలి కానీ స్ట్రాంగ్ మైండెడ్ ఉండాలి అతను ట్రోల్ చేసి ఎదగాలి
మంచి ఆలోచన ఆడియన్స్ కి స్టబల్ స్టోరీస్ అంటేనే ఇష్టం హీరెన్ గురించి మరి
హీరోయిన్ స్మార్ట్ అండ్ ఇండిపెండెంట్ గా ఉంటే మోడ్రన్ ఆడియన్స్ కి నచ్చుతుంది
ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో అమ్మాయిలు అట్లాంటి అమ్మాయిల్ని ఎక్కువ లైక్ చేశారు యాక్చువల్గా రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ సినిమా వచ్చింది కదా
మ్
గర్ల్ ఫ్రెండ్ సినిమ వచ్చినప్పుడు అంటే ఇండిపెండెంట్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి చాలా లైక్ చేసారు అనమాట సో ఈరేన్ అంటే ఒక్క సైడ్ నుంచి హీరోయిన్ పర్స్పెక్టివ్ లో అమ్మాయిలు కనెక్ట్ అవ్వాలి హీరో పర్స్పెక్టివ్ లో అబ్బాయిలు కనెక్ట్ అవ్వాలి
సరే లొకేషన్ గురించి మాట్లాడదాము
ఆ లొకేషన్ అంటే ఎక్కడ తీస్తే బాగుంటదంటా లొకేషన్
అంటే కొంత భాగం సిటీ లో కొంత భాగం విలేజ్ లో షూట్ చేస్తే బాగుంటదిండి నావుపిన
అవును విలేజ్ లో సీన్స్ విలేజ్ సీన్స్ లో నచురల్ బ్యూటీ చూపించాలి ఆరెంజ్ ఫీల్ రావాలి కదా
అ అవును కెమెరా వర్క్ గురించి మీ ప్లాన్ ఏంటి
చెప్పాను కదా ఇంత ముందు ఇమోషనల్ సీన్ లో క్లోజ్ షార్ట్స్ వాడాలి ఆడియన్స్ కారెక్టర్ ఫీల్ క్లియర్ గా కనిపించాలి
యాక్షన్ సీన్స్ లో వైట్ షార్ట్స్ బాగుంటాయి కదా
కరెక్ట్ చెప్పారు కెమెరా మమ్మని కూడా స్మూత్గా ఉండాలి
సరే మ్యూజిక్ గురించి తప్పు
బేజిక్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్స్ కూడార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనము ఎమోషనల్ సీన్ కి మాస్ బీజియం కొట్టాం అనుకో ఆటు ఆడియన్ కన్ఫ్యూజ్ అయిపోయి మనల్ని మనల్ని మి మనం మనం మిస్‌పొట్రే అయితాం ఎమోషనల్ సీన్ కి ఎమోషనల్ బిజియమే పడాలి అప్పుడే అది ఇంకా బాగుంటది
అవును లవ్ సీన్స్ కి సాఫ్ట్ మ్యూజిక్ అం యాక్షన్ సీన్స్ కి
ఆ ఇస్ ఎగ్జాక్ట్లీ హ ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటేనే సెట్ అవుతుంది అలాగే సాంగ్ క్యాచీగుండాలి
అవును అప్పుడే మూవీ హిట్ అయితుంది సార్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి
వాళ్ళకి సెషన్స్ పెడదాం ఆ సీనియర్ యాక్టర్స్‌ను పిలి పించి కొన్ని సెక్షన్స్ ప్రైవేట్ గా మనమే కండక్ట్ చేద్దాం కండక్ట్ చేసి వాళ్ళని మన అప్‌ టు ద మార్క్ మనవంతు ప్రయత్నంగా మనం చేద్దాం
సో నాచురల్ గా చేస్తే నాచురల్ యాక్టింగ్ వస్తుంది
అవును ఫోర్స్ చేయకుండా నాచురల్ ఫీల్ రావాలి సార్ ఒక డౌట్ సార్ ఫేసింగ్ అంటే ఏంటి సార్
అం ఫేసింగ్ అంటే సినిమా ఫ్లో చాలా స్లో అయితే బోర్ అవుతుంది చాలా ఫా స్ట్ అయితే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు అందుకే ఫేస్ మంచిగుండాలి ఆ ఎగ్జాక్ట్లీ
కాదు వదిలేయండి ఇంటర్వ్యూ బ్లాక్ ఎలా ఉండాలి
ట్విస్ట్ ఉండాలి ఆడియన్స్ నెక్స్ట్ హాల్ కూడా బాగా ఎగ్జైట్ గా వెయిట్ చేయాలి
ఎగ్జాక్ట్లీ నా మైండ్లో కూడా ఇదే ఉంది ఏంటంటే రీ ఇంటర్వ్యూ బ్యాంగ్ పెడితే ఎలా ఉంటదంటే అంటే మనం ఆపే ఆ పది నిమిషాలు ఆడియన్‌ని ఏం చేస్తాదంటే ఆడియన్ లోపల క్యూరియాసిటీ పెంచు తాది ఇక్క మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది రెం ఒక డిసడ్వాంటేజ్ ఉంది అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియన్స్ కి ఆ గ్యాప్ ఇచ్చిన టెన్ మినిట్స్ చాలా క్యూరియాసిటీ పెరిగిపోతాది డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ టెన్ మినిట్స్ లో పెరిగిన క్యూరియాసిటీ మనం ఇంటర్వెల్ తర్వాత ఏమంటారు మ్యాచ్ చేయలేకపోతే ఆడియన్ డిసప్పయింట్ అయితాడు
అవు ను ఎడిటింగ్ రోల్ ఎంత ఇంపార్టెంటు మూవీలో
ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటే ఒక ఫిల్మ్ మేకింగ్ ఒక సినిమాకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ లో ఎవ్రీ క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ ఎయిటింగ్ కూడా దాని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తేనే సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తాది ఎడిటింగ్ బీజియం ఇప్పుడు డైరెక్ట్ అనేవాడు షిప్లోన
అది ఇంపార్టెంట్ కదా
అర్ధం కాలేదు
షూటింగ్ కన్నా ఎడిటింగ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటే కదా
డెఫినెట్ గా దానికి దానిమీద చాలా టైం ఇవ్వాల్సి వస్తాది మనం దానికి
అంటే ఇప్పుడు ప్రమోషన్ కూడా ఇంపార్టెంటే కదా
చాలా ఇంపార్టెంట్ టీచర్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి కదా సోషల్ మీడియా అట్రాక్ట్ చేస్తే బాగుంటారు కదా
మవును సోషల్ మీడియాలో హయాప్ క్రియేట్ చేయాలి
ఆ అప్పుడే థియేటర్కి ఆడియన్స్ వస్తారు
డైరెక్టర్ కి మెయిన్ క్వాలిటీ ఏమిటి
ఏషియన్స్ క్లారిటీ డైరెక్టర్ క్లియర్ విజన్ ఉండాలి
సస్త
ప్రతి సినిమా ఒక లెసను కదా
అడియన్స్కి మీ కానక్ట్ అవ్వలేదు
మోషన్ ఆడియన్స్ కనెక్ట్ ట్టరు స్టోర్ ఎంత బిగ్గాన యూజ్ లేదు అదే సక్సస్ సక్సస్ ఇ
చేస్తే నువ్వు కూడా మంచి డైరెక్టర్ అవుతావు
నేనా సరే థ్యాంక్స్ నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాను
సరే ఇక మం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేద్దామా ఓకే సార్
అరే సినిమా ఎప్పుడున్నా
నా సినిమా చెప్పాను కదా ఇంకా నేను మొదటి మొదటి స్టెప్ కూడా ఎక్కలేదు నా మొదటి స్టెప్పు చాలా బలంగా వయ్యాలనిే అనుకుంటున్నా ఎందుకంటే నా మొదటి స్టెప్ పయినా నా మిగతా స్టెప్పు అనా ఆధారపడి ఉంటాయి కాబట్టి
సరే మీరు సినిమా తీసేటప్పుడు నాకు చెప్పండి
తప్పకుండా మిమ్మ చీఫ్ గెస్ట్గా ఇన్వయిట్ చేస్తాం